హలో హలో హలో హలో బాగున్నారా హాయ్ బాగున్నారా ఆ బానే ఉన్నాం ఏం చేస్తున్నారు. హలో
వినపడట్లే హలో
ఆ అయిపోయింది మీ చేసలా పనులు అయిపోయింద,
అ
అయిపోయిందా తినలే ఇంకా మీరు తిన్నారా,
తిన్లే
హు ఏం స్పెషల్ ఇవాళ
ఇవాళ షామియా
షామియానా
ఆ
ఆ ఇంకా చెప్పాలి
మీరేం పేషల్
మా మటన్ చేసిళ్ళు మా వాళ్ళు మా ఇంట్లో
మ
హ హ ఎట్లా జరిగింది మీ ఫెస్టివల్ రంజాన్
బాగ్ జరిగింది
బానే జరిగిందా ఏం స్పెషల్ చేశారు రోజు
బిర్యానీ వండినం బిర్యానీ తిన్నాం చుట్టాలాదగర వెళ్ళి కలిసినం
అవు బిర్యానీ చేయడం వచ్చా మీకు అచ్చా ఎట్లా చేస్తారు చెప్పారా కొంచెం రెసిపీ మేము కూడా చేసు కుంటాం ఇంట్లో అల్ పడు చప్ప పా హలో
కెన్ చెప్పాలా మటన్ చెప్పాలా
ఏదైనా చెప్పచ్చు ఫస్ట్ ఉ హలో చెప్పండి మీరు
చికెన్ బిర్యానీ
చికెన్ బిర్యాని ఆ ఎట్ల ఉ చెప్పండి ఎలా చేసిర్రు ఎట్లా చేస్తారు అది
ఉప్పు కారం అవి మసాలా అల్లా మెల్లి పేస్ట్ ఆయిల్ ని గడారెస్ట్ చేయాలి చికెన్ ఆ తర్వా తర్వాత ఆనియన్ ఉంటది కదా చికెన్ గంట సేపు రెస్టగా ఉంచాలి ఆ తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకొని
వచ్చ ఉ చెప్పండి
లవంగాలు ఇలాచి యాడ్ చేసుకోవాలి అది చేసుకున్న తర్వాత ఆనియన్ పెరుగు ఇంకా నిమ్మకాయ రసం అవన్నీ మొత్తం మొత్తం కలపాలి చికెన్ లో కలిపిన తర్వాత బియ్యం ఉంటది కదా అది
ఆ వంట చేసుకోవాలి బియ్యం ఉమ్ ఇంకా ఉ
ఉ
ఎసి
హ
తర్వాత మల్లా నెయ్యి అవన్నీ వేయాలి వేసిన తర్వాత పోయి మీద పెట్టాలి
అవును
పదిహేను నిమిషాలు పెట్టాలి పదిహేను నిమిషాలు పెడితే బిర్యానీ దమ్ అయిపోతది
అం
ఆ అంతే ఈజి
ఈజీ ఏనా మరి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది గదా చేయడం
అది ఏం కాదు
ఆ నేను గుడా చేసినా చాలా టైం
చేస్తే మంచిగా వస్తది అది వండడం రాక రాకవాల్లే అది చాలా ఇని
అవును నాకు అయితే చ్చు మేడం నేను మంచిగా జేస్తా కుకింగ్ అయితే నాకు చాలా ఇష్టం కుకింగ్ జేయడం మీరు ట్రై చేస్తారా ఇంట్లో లేకపోతే మీరు పిల్లలు జేస్తారా భై్యా అబ్బూ కప్పుతే
నేనే వండ్ ఉ మా పిల్లలు అస్సల్ చేయరు నేనే వండు ఇంకా
చెప్పాలి మీరే ఏం డ్రస్ దీసుకున్నారు
ఆ
హలో అే హలో హలో
హల్
హలో హలో
హలో వయిజొస్తా లేరా హలో
హలో
హలో
హలో
వాయిసొస్త లేదా
హలో హలో హలో
హలో
హలో
మీ వాయిస్ జొస్త లేదు నాకీ
హలో ఎక్కడ పోయిండ్రొ మా వాయిసొస్తలేదు హలో